హలో చెప్పండి టన్ మీరదంద
హ తిన్నామండి
ంజనీరండి
టమోటో రసా అండి
చెమట లోస్తున్నాయి
ఉ మీరండి
అల్లెమ్ ఏం తింటున్నరండి
ఏం లేదండి దేవొచ్చింది
లేవిరా
అంటే తిన్న వెంటనే దేవుళ్ళు వస్తాయి కాండి అది
ఎప్పులా
ఉ దీర్
ఉ దిపాల
మీరేం తిన్నారండి
దీపాలెన్నునై
దీపాల
మేము అన్నం పప్పు అన్నం పప్పు చోలకాయి
ఉహు అ ఏం చేస్తుంటారండి మీరు
ఏం లేదండి డ్రైవర్ అండి బులోరా డ్రైవర్
బులోరా డ్రైవరా
పోను
ఉహు మీకు ఏమన్నా ఎడిటింగ్ అలా వచ్చా అండి
నాకు ఈ ఎడిటింగ్ రావండి బులోరా డ్రైవర్ని
ఈ
మీకొచ్చా అండి ఏడిటింగ్
రండి రాదండి
ఎందుకండి
రాదండి మా ఆయనకైతే వచ్చు మా ఆయన నేర్పియడు
రాద అండి
రాదండి ఏం చేస్తున్నరండి మీరు ఇప్పుడు
ఏమనకు హలో రాధా అండి బికిది
ఏ హలో ఆ చెప్పండి
బులోరా డ్రైవింగ్ చేయడం
నాకెందుకు వచ్చుదండి బూలోర
ఇ బస్త ప అడసు
బులోరా నడు
ఉ ఏంటండీ
ఉహు ఇక్కడ మాత్తమ్మలెండి ఉ
హలో
మా ఆయనకి వీడియో
అవునండి మంచిదండి మంచిది ఇట్లా పెడతాడుతు ఆకడతుకు పెడతా ందందర వర త మజ
బిజీగా ఉన్నారా
ఆ బిజిగ ఏం లేనండి చెప్పండి ఎవరిది
ఎవరిదో వినిపిస్తుందండి పక్కన ఎవరి పక్కన వాయిస్
అత్తవుగా
ఈ పక్కనే అండి ఎవరిదొ అంటారు ఏంటండి
అ చెప్పు
హ్మ్మ్
ఓకే ఇప్పుడు
ఆ ఇప్పుడు ఓకే అండి
అ
ఆ మా ఆయనకు వీడియో ఎడిటింగ్ చేయడం వచ్చండి మా ఆయనకు వీడియో ఎడిటింగ్ చేయడం వచ్చండి
అవునా ఇంకేం చేస్తారంండి మీఆయన
మా ఆయన అన్నిీ చేస్తాడండి కానీ ఏవి నాకు నేర్పించాడండి
అహా ఎందుకు
ఏమో అండి ఆడవళంటే నేర్పి నేర్చుకోకూడదనే ఏమో అండి
ఎవరు చెప్పిరు
నేర్పియారంండి నేర్పియమని అడిగితే నాకు నాకు కూడా తెలిదు ఏదో అట్లా చేస్తాను అని అంటారండి
ఉహు అది ఎవరికైనా అని నే ఒకరికి నేర్పిస్తా రాదండి నేర్చుకుంటే వస్తది
అందుకే అండి నేర్పియరుకా అండి ఎవరైనా నేర్చుకోవాలన్నా కానీ ఇంకొకరు నేర్పిస్తే కాదండి నేర్చుకోవాలి అనేది
వాళ్ళు వాళ్ళు ఏం చేసేది ఉంటారండి మీరు నేర్చుకోవాలని ఉంటే మీరు నేర్చుకుంటార అండి వాళ్ళు చెప్పేది ఏంటి అట్లా చెయ్ ఇట్ల చెయ్ అని చెప్తారండి అంతే గా
ఆ
ఇంకేం చెట్టరండి దానికి మించి డి అ మాన్
బిర్యానీ కూడా చేస్తాడంండి బిర్యానీ కూడా ఎలా చేస్తాడో చెప్పడండి మేమే చేసుకుంటామఅండి హలో మేమే చేసుకుంటామండి చెప్పడండి అలా చేస్తారు
ఎవరు
మాయనండి
ఉ చ మిి బిర్యానీ
ఆ మా ఆయనకి బిర్యానీ చేయడం వచ్చండి
చిన అద పడి రెడ్ కలర్ నువ్ మీరిద్దరు ఆడవంకును కింద హలో హ్మ్మ్ ఏం చేస్తున్నారండి బిజీ ఉన్నారా
లేదండి తిన్నామండి ఇప్పుడే నేను మా అత్తమ్మ బయట కూర్చొనే అటు ఇటు తిరుగుతూ ఉన్నా అండి
అవున హలో అళ చిినకు తాల ఏం చేస్తుంటారండి మీరు వర్కు ఖాళీగానేనా ఉహు
ఏదైనా ఒక జాబ్ ఉంటే చూడొచ్చుగా అండి
హలో
మీ పక్కనే ఎవరా అండి ఆ అన్న చెవికొర్చిన మేకలాగా అట్లా అరుస్తున్నారు ఎందుకండి ఆ అన్న ఆ
ఆడు అంతే అండి వేస్ట్ గాడు పెద్ద ఫోన్ చార్జి
ఎందుకండి ఆ అన్నకి ఏమన్నా బిపీ షుగర్లు ఎక్కువ ఉన్నాయా
బిపి షూగర్లు ఎక్కువ ఉంటాయండి ఆయనకి
బీపి షుగర్ ఆ ముసలా అయనా నాయనా
పబ్లిక్ బోర్డు తీసుకురా లోపల సరి జైరామ ఎంకటేష్ ఎంకటేష్ వెంకటేష్ అది తిసేయ్ అవలగా లోపల ఉండేది కాలతోన రా లోపల ఉంది మరి
ఏమండి
హలో హలో వా ఇంగా ఎంది మాట్లాడరా
మీరు ఏదేదో బూతులు వాడుతున్నారండి
మ్మ్
అలా మాట్లాడకండి
ఆ సరే అండి సరే హలో మ్మ్ చెప్పండి
వెళ్ళిపోయారా అండి ఆ అన్నయ్య
ఆ వెళ్ళిపోయారండి
అలాంటి మనుషులకి దూరంగా ఉండండి మీరు అలాంటి మనుషులకి దూరంగా ఉండండి అండి
ఆ సరే అండి
మిమ్మల్ని పాడు చేసినట్లున్నారు బాగా అ
చెప్పండి ఏదైనా మూవీ మూవీ ఎ రీల్ సో లేకపోతే
మ్మ్ చెప్పాలి అండి మీకు బిర్యానీ చేయడం వచ్చా అండి
వచ్చాండి
మా ఆయనకు వచ్చండి నాకు ఏది చెప్పాడు
మీకు రాదండి మీ అయన నేర్పాకపొతే
మా ఆయనే చేస్తారాండి నేను చెయ్యనండి
అంతేలే
ఆయనకు వచ్చు కాబట్టి ఆయన చేస్తాడండి నేర్పించు ఒకసారి చూపించు అంటే కూడా మా ఆయన చూపి వచ్చాన్న నా పొగరండి
ఎవరుకండి మీకా
మా అయనకండి నాకు రావుగా అండి పొగరు చూపించడానికి అయిన
చూపిస్తారా అండి అట్లాయితే
నేను కూడా అప్పుడు నేర్పి నేను కూడా అంటా అండి అప్పుడు వాళ్ళకు కూడా తెలుసేది గా అట్లాంటే బాధ బాధ కలుగుద్దుగా అండి అట్లా అనకూడదుగా అండి ఏదన్న కానీ మొహం మీద చెప్తే బాద ఏస్తాది గా అండి
ఎవరుకండి మీకా మ్మ్
అ
అదాండి
హలో చెప్పండి
చెప్పాలి అండి మీరేమన్నా ఏదైనా ఒక జాబ్ ఉండే చూస్తారా అండి
ఎవరికండి మీకా మీ ఆయనకా
మా ఆయన కూడా చూడండి నాకు మా ఆయనకి ఇద్దరు కి జూడండి
హలో
ఆ చెప్పండి
మా ఆయనకు నాకు ఇద్దరికి ఒకే చోట జాబ్
ఆ
కే దగ్గరే ఉండాలండి పక్కపక్కనే ఉండాలండి సీట్లు కూడా
అ
అలా ఉండే ఏదైనా జాబ్ ఉంటే చూడండి
రొట్టెల్ కుట్టేది ఉందాండి
రొట్టెలు కొటెద
ఆ ఇద్దరు ఒకటే పక్క రోటీస్ చేసేదండి బిర్యానీ షాప్ మీ ఆయన వచ్చింది మీరు కౌంటర్ లో కూర్చుంటే ఆయన చేసి పెడతార అడి
మా ఆయనకు వచ్చినారా నేనును అట్లా చేయన్యనండి మళ్ళా అంత కష్ట పెట్టానండి
మీ ఇద్దరు ఒకటే చోటు ఉండాలి కదాండి
ఆహా ఏసీలో కుచ్చినది ఏదైనా జాబ్ ఉంటే చెప్పండి
కౌంటర్ బయ్
వద్దండి ఏసీలో ఉండాలండి
ఏసీలోనే ఉండేదండి
ఉమ్ మీరు ఏదో అండి జాబ్ ఎతకండి అంటే రొట్టెలుట్ట అది అది ఇది అని అంటున్నారండి మీరు ఇంకా మా ఆయన కంటే ద
హలో
పెట్టర్లేండి
అవునాండి
అవునండి ఏదో అండి మిమ్మల్ని అడిగితే ఏదో రొట్టెలో కొట్టే చీ మళ్ళా అడిగినందుకు చీపయి
చీప్ ఆ అండి అది ఇక్కడే హైలైట్ అండి
ఏదో లేండి మీరు అక్కడ అదే చేస్తుంటారా అండి
ఇంకా దానికంటే దారుణం అవుతు
సర్లేడి ఏదో అడిగాన్
అ హలో హలో
అమంట